హలో
ఆ చెప్పండి అక్క వినిపిస్తుంది
నాకు కొంచెం వాయిస్ స్లోలో ఉంది మీది ప్రాబ్లమో నాది ప్రాబ్లమో తెలియడం లేదు
లేదు నాకైతే బానే వినిపిస్తుంది
అవునా ఓకే ఏం చేస్తున్నారు
నేనా క అంటే సామాన్లు కడగాలని కూర్చున్నానా
అహ ఇది సహ టీ టైం లేదా సామాన్లు గడికి అందు ఉమెన్స్కి ఇదే ప్రాబ్లం ఒక పని చేసిన తర్వాత క అయిపోయింది అనుకునే లేదు
అవును కంటిన్యూ చేస్తాంటే ఉంటది పని
టిఫిన్ తర్వాత లంచ్ లంచ్ తర్వాత డిన్నర్ సామాన్లు మల్ల కాఫీలు టీ లు అబ్బా
ఉ
ఊరికే బయటికి పోయే వాళ్ళకంటే మనకి శాలరీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందో ఇవ్వాలి అనుకుంటే
అవును మరి ఇంట్లో మార్నింగ్ లేస్తానే కుకింగ్ చేయాలా టిఫిన్
ఉ
మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ కొంచెం ఖాళీ కూర్చున్నాంలే అన కుంటే ఏనా మళ్ళీ బట్టలు వాష్ చెయాల ఆరినేవన్ని మళ్ళీ మడతేయాలి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అంట
అవునా మరి ఏం చేస్తారు ఆ ఇంట్లో ఉంటారు ఏం చేస్తారు అని ఒక సింపుల్ మాట అంటారు చూడండి ఇప్పుడు ఉంటుంది లోపల ఎక్కడ లేని ఆవేష్మంత వస్ అవును ఏమైనా జాబ్ చేస్తన్నారా
లేదక్క ఇంటి దగ్గరే ఉన్నాను
అవునా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా అక్కడ టౌన్లో
ఓ ఉన్నా నేనైతే వెళ్ళను
ఆ మా సైడు మేము వెళ్ళాలనుకున్నా వెళ్ళాలనుకున్నా ఆపర్చునిటి లేదు
అవునులే
అబ్బా ఆ టైం కుదరడం లేదు కొంచెం
అవునా
ఇప్పుడు పాప నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వేయల్ల అనుకుంటున్నాము
అవునులే
చేస్తే ఎక్కడన్నా వెళ్దాం అని అనుకుంటున్నా కానీ ఇప్పటి నుంచి సెర్చ్ చేస్తా అంటే ఎక్కడే గాని ఉంది అనే మాట రావడం లేదు
ఉమ్ చానా లాంగ్ ఉంటాయి జాబ్స్ అంటే ఇంకా మనకి దగ్గరలో ఎక్కడ దొరకవు ఇప్పుడు
దొరికిన ఇక్కడ శాలరీస్ సిక్స్ సిక్స్ థౌజండ్ ఈ ఇప్పుడు ఎవరు చేస్తారు ఆ సిక్స్ థౌజండ్ ఇంట్లో పనిచేసే వాళ్ళకే ఇస్తాన్నారు ఫోర్ ఫైవ్
అవును
ఏమో ఇంట్లో అందరు ఏం చేసి దానికి ఏం పోవాల సిక్స్ థౌజండ్కి అంటారు ఒక టెన్ అన్నా అంటే మినిమం పోవచ్చు ఎక్కడన్నా కానీ
ఉమ్
అ అది కాక ఇక్కడ మేము ఉండే దగ్గర అసలు ఆపార్చునిటీ నే లేదు
అవునులే
స్కూల్స్కు అంటా ఇక్కడ స్వామి ఇవన్నీ ఉన్నాయి కదా
అవునులే
స్వామిదన్న లేకపోతే ఎక్కువ ఇట్లా ప్రైవేట్ స్కూల్స్ ఉండడము దొరుకు మ్యాన్ పవర్ ఎక్కువ దొరుకు ఇది ఉండడం వల్ల సగానికి సగం ఉంటే అయిపోయింది
అవునవును
ఇంకా అంతా ఏదన్నా కానీ స్వామి కోసం వచ్చే వాళ్ళే కానీ ఇది ఏదన్నా జాబ్ దొరికే రకం కాదు ఇక్కడ
సాయిబాబ టెంపుల్ బాగుందా అక్క అక్కడ
ఆ చానా బాగుంది మీరు చూడలేదా
ఆహా నేను ఒక్కసారి కూడా రాలేదు అక్కడ
రాండి చూపిస్తాను మళ్ళీ వెల్దురు
వస్తానక్క ఒకసారి
ఆ చాలా బాగుంది ఒక రోజు కూడా ఇక్కడ చానా ఉన్నాయి బా టెంపుల్ ఒకటే కాదు ఇక్కడ మ్యూజియం ఉంది స్పేస్ థియేటర్ ఉంది చాలా ఉన్నాయి ఇట్లా
ఆ టెంపుల్ హిస్టరీ ఏమక్క అట్లా ఆ సాయిబాబా అక్కడ సజీవంగానే
లేదు చనిపోయింది సజీవంగా ఏం కాలేదు చనిపోయిన తర్వాతే ఇక్కడ అది చేశారు
ఓకే
సజీవంగా ఏం లేదు హెల్త్ బాలేక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు టూ థౌసండ్ ఫోర్టీన్
ఉమ్
ఇక్కడ అంటే మామూలుగా ప్రార్థన సమయంలో స్వామి ఎక్కడైతే కూర్చొని ఉండేవాడో
ఉమ్
ఆ అంటే అందరినీ చూసుకుంటా ప్రజల్ని భజన వినుకుంటా అక్కడే ఆయన సమాధి చేశారు
ఓకే
అక్కడ సమాధి చేసి పాలరాతితో కట్టించి ఆయన ఏమంటారు ఆయన కూర్చునే కుర్చీని వెండితో చేయించారు
ఒకే
వెండితో చేయించి సమాధి పైనంత వెండితో చేశారు
ఆ వెండి తోడు మొత్తం సమాధకి
ఆ ప్రతి ఒక్కటి ఆయన ఉన్నప్పుడు ఎట్లయితే పూజలు అల చేసేవారో ఇప్పుడు కూడ ఆ యన ఉన్నాడు అన్నట్లే అక్కడ ప్రొద్దున్న సిక్స్ టు నైన్ వరకు ఉంటుంది భజన
అవునులే
దర్శనమిస్తారు దర్ క్షణానికి వదులుతారు ఇక ఫారినర్స్ ఎక్కువ మార్నింగ్ టైంలో పోయేది
అవునులే
ఈవినింగ్ కూడా ఫోర్ టు సెవెన్ వరకు ఉంటుంది దర్శనం భజన అయిపోయిన వెంటనే దర్శనానికి ఒదులుతారు
అవునా
డైలీ టూ టైమ్స్ ఉంటుంది
అంటే ఉత్సవాలు కూడ బాగా జరుగుతాయి కదా అక్కడ
అవునవును మొన్ననే హండ్రెడ్ వడ్డు జరిగి బాగ జరిగింది
రీసెంట్గ
అవును అందరు వచ్చిన్నారు పి ఎం లు మీరు మీరు అప్పుడు వచ్చింటే బాగుండేది
నేను రాలేదక్క ఒకక్కసారి కూడ చూడలేదు చూడాలి ఒకసారి వచ్చి
అప్పుడు ఇక్కడ ఆ టెన్ డేస్ అసలు ఫుడ్ అనేది మా చేసుకోవాల్సిన అవసరం లేదు పుట్టపర్తిలో ఎక్కడ చూసినా వాళ్ళు అందరికీ పెడతారు
హు హు
మూడు పూట్ల తినచ్చు అక్కడే
అవునా అంటే ట్రస్ట్ సేవ ఈ కార్యక్రమాలు అన్ని అక్కడ ఎక్కువ ద బాగ
అవును ఎక్కువ స్టూడెంట్స్ కి బెనిఫిట్ కాలేజ్ ఉంది డిగ్రీకి ఉంది ఇంటర్ ఉంది
అవున్లే
ఇక్కడ గవర్నమెంట్ స్కూలు ఒకటి రన్ అవుతున్నది అప్పుడు కాలంలో
హు హు
మనము అప్పుడు ఇంకా ఉనామలే పూట్నమో లే తెలిదు
అవున్లె
అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒకటి రన్ అవుతుంటే అది ఏం చేశారంటే అయి సైడు ఆ సైడ్ స్వామివే ఉన్నాయి యూనివర్సిటీలు గాని కాలేజ్ లు గాని ప్రతి ఒక్కటి మధ్యలో మన గవర్నమెంట్ స్కూల్ అనేది ఉన్నది
అవునులే
అది ఇక్కడ అక్కడ అన్ని మనవే ఉన్నాయి ఇది ఒక్కటి అడాప్ట్ చేసుకుందామని మన గవర్నమెంట్స్ స్కూల్ని స్వామి అడాప్ట్ చేసేసుకున్నాడు దాన్నే ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూల్ అని చెప్పి
హా
వాళ్ళే రన్ చేస్తారు
హు
అలా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒక్కటేమో ఉంది పుట్టపర్తిలో అంతే
అవునా
అది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇలా పే హైర్ స్టడీస్ కూడా పెట్టినారు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి
అవును అవున్లే
మన అకాడమికి ఇయర్ వేరే ఉంటుంది అసలు స్వామి స్టూడెంట్స్ అకాడమకి ఇయర్ క మనకి సంబంధమే లేదు
ఓ చేంజ్ అయి చంజ్ ఉంది
చేంజ్ అనేది కాదు సిలబస్ అసలు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళకి ఇష్టం వచ్చిన సిలబస్సే ఇంక్లూడ్ చేస్తారు
ఓకే
మనల్ని ఫాలో కారు మన హాలిడేస్ని కానీ మనది కానీ
ఓహఓకే అంటే మా మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ కి కొన్ని బుక్స్ ఉంటాయి కదా అవే బుక్స్ ఉండవా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి
మన అసలు మన గవర్నమెంట్ టచ్ చేయరు వాళ్ళు
ఓ అంతా వాళ్లది సపరేట్
అంతా వాళ్ళదే వాళ్ళ బుక్స్ వాళ్ళ అకాడమీ ఎ కేేరు వాళ్ళ హాలిడేస్ ఉంటాయి మ మన హాలిడేస్ వాళ్ళు ఫాలో కారు
ఓ ఓకే
మామూలుగా మనకి ద దసరాకి టెన్ డేసు సంక్రాంతికి టెన్ డేస్ ఇస్తంది స్తారు కదా వాళ్ళకి ఇవ్వరుట్లా ఆ మనకి ఇస్తారు వాళ్ళకి ఇవ్వరు స్వామి స్టూడెంట్స్ కి దీపావళికి ఒక ఎయిటీన్ డేస్ ఇస్తారు
ఆ
ఆ దీపావళికి ఒక్కటి ఇస్తారు ఇంక అంతే మళ్ళా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టూ మంత్స్ ఇస్తారు అంతే
ఓకే
కానే అట్లా ఇవ్వరు వాళ్ళకి
అంటే మన తెలుగు పండలకన్నింటికి వాళ్ళకి ఎక్కువ హాలిడేస్ ఉంట ఎవ్వరేమో
తెలుగు పండగ అంటే పండగ రోజు హాలిడే ఉంటుంది అంటే పేరెంట్స్ పోయి కలవద్ అట్లా చేసుకోవచ్చు భజనకు వస్తారు అట్లా అంటే బయటికి వదలరు హాలిడేస్ ఇళ్ళకి పంపించరు
ఓ అవునా
మనము వాళ్ళ వాళ్ళు చెప్ప వీళ్లు ఇచ్చింటారు మనకి ఏ సండే రావాలో ఏ సండే రాకూడదు అని అది ఇక ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తాంటారు పేరెంట్స్ కి వాట్సాప్ గ్రూపు దాంట్లో చెప్తారు ఈ సండే మీకు కి ఇన్వైట్ ఉంది పిల్లల్ని చూడచ్చు అట్లా ఆ సండే పోయి చూడాలి నాన్ వెజ్ కానీ ఇలాంటివి వెతుకోపోకూడదు
అవును
ఇంకా నార్మల్ గా బయట నుంచి డేస్ కలర్ స్కూల్ కూడా ఒకటి ఉంది స్వామి ఈశ్వరమ్మ స్కూల్ని
అవున్లే
వాళ్ళు ఏ మెనుూ అయితే చెప్తారో ఆ రోజు ఆ మెనుూనే ఉండలా ఖచ్చితంగా చెక్ చేస్తారంట మాకు తెలిసిన పిల్లలు పోతన్నారు
అ అయితే అక్కడ మొత్తం వెజిటేరియన్ ఫుడ్డు ఆ స్కూల్స్ కానీ ఆ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం
అంత అవును
ఉమ్ నాన్ వెజ్ టే నాన్ వెెజ్ ఎ
నో లేవు ఉండదు ఈ ప్రోటీన్ ఏ వాళ్ళు చెప్పిన ప్రకారమే క్యారీలు చెక్ చేస్తారంట అంటే మంత్లీ మంత్లీ పిల్లవానీకి హైట్ వెయిట్ రెండు చెక్ చేస్తారంట ఈ మ హైట్ పెరగలేదు అంటే మీమీ పిల్లాడికి తక్కువ అయ్యింది. మీరు పెట్టలేదు ఒక రొజు రెండు రోజులు క్యారీ చెక్ చేసినప్పుడు ఒకే ఫ్రూట్ రెండు రోజులు ఉంద అంటే ఎందుకు మీరు ఒకే ఫ్రూట్ రెం రెండ రోజులు పెడుతున్నారు పిల్లవాడు పెరగాల లేదా అని క్వశ్చన్ చేస్తారండి
ఆచ్చా అయితే మంచిగా బాగా చూసుకుంటారు. అయితే పిల్లలకి
అవునవును ఎక్కువ మీకా చిప్స్ అలా కాకుండా గ్రైయిన్స్లో ఇవ్వాలని చెప్తారంటడి వాళ్ళు బఠానీ ఇలాంటివి
ఆహా ఓ
స్వామి హాస్పిటల్లో కూడా అంతే నేను పాపకి డెలివరీ వెళ్ళాను కదా
ఆన్లైన్
అక్కడ మన పప్పు ఇట్లాంటివి ఏమి ఉండనే ఉండవు అన్ని బటానీలు కర్రీ పె పెసులు ఇలా అన్నీ ఇవే దేళ్లతో పప్పు ఇవే అన్నీ
అవును హెల్ది ఫూడ్స్ కదా పేసలు అవన్నీ బా మంచి ప్రోటీన్స్ అవన్నీ
అవునవును చపాతి రోటీ రోటీలు ఉంటాయి. చపాతీలు ఉండవు.
అవును
అలా పెడతారు బాగా బాగా చూసుకుంటారు పిల్లల్ని
ఆ
చానా డిసిప్లేన్గా పెరుగుతారు.
అవునులే
రాండి ఎప్పుడున్నా పుట్టబర్తీ
సరే
నేను బెడే కి పిలిచడం మర్చిపోయినాను. లేకపోతే అప్పుడు బాగా చూస్తుండేవాళ్ళు
అవునా వస్తవ ఒకసారి
నెక్స్ట్ టైం పిల్లలు రాండి నెక్స్ట్ బర్త్డే కానీ దసరా ద్ దసరా కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ
ఆ వస్తమక్క కంపల్సరి
సరే మా
ఆ ఓకేక్క